హలో.
ఆ బాగున్నారా అండి
ఆ బాగున్నామండి
ఏం చేస్తున్నరండి ఆ బాగున్నామండి
ఏం చేయట్లేదండి ఇప్పుడే చాయ్ పెట్టుకున్నావాకింగ్ ఆ సాయంత్రం పని అయిపోయింది ఆ మీ తాగినమండి చాయ్ ఇప్పుడే
అవునా
ఇప్పుడే తాగినమండి ఆ మీరేం చేస్తురు వంటలా ఆ ఇప్పుడే మీదెం కూరండి
మాది బయటికి వెళ్ళామండి ఈరోజు బిర్యానీ తినేషి వచ్చాం
అవునా ఎందుకండి
హాస్టల్లో క్యాబేజ్ కూరవండిరండి తినబుద్ధి కాలేదు ఇంకా బయటికెళ్ళి
ఆహా క్యాబేజ్ కూరని బైటికి పోయిరా ఏమి బిర్యానీ లేండి మేమ పప్పు చేసిన హలో దోస్కయ పప్పు అప్పాడలే తిన అప్పడాలు బజ్జీ వేసా ఆలుగడ్డ బజ్జ ఆలుగడ్డ బ జ్జిలు బోం
అవునా నాకు ఇష్టమండి ఆలుగడ్డ బజ్జి అంటే
ఆ అవునా ఇగా చనగపిండి ఆలు ఆలుగడ్డ గీకి రౌండు బిల్ల ముంచి సోడ ఉప్పు కారం అన్నిఏసి కొంచెం బియ్య పిండి అన్ని వేసి నూనె సన్న మంటకు పొంగుతయి గింత సోడ ఉప్పేస్తే సూపరు ఉంటది నోటి నోట్లేస్తే కరిగిపోతది ఇ బజ్లీలు ఉమ్ ఒక్క గడ్డకి పది అయితయి ఉమ్ పది బజ్జీలు అయితయి మాకు సరిపోతయి మా నలుగురికి ఇద్ ఉమ్ ఉమ్ రెండు రెండు తింటవచ్చు
సరిపోతయి
ఉమ్ ఉమ్
ఎట్ల అన్నంలోనే తింటం కా కావట్టి
అవును
రెండు ఆలుగడ్డలయిత్ సరిపోతది
ఆహ ఆ ఆ బ అంతే వేస్తారు ఆ చెప్పండి మా కట్ అయితుందండి
ఆ ఇప్పుడు ఏం కూర అండుతున్నారు మరి అంటున్న అండి
ఇంగ ఇప్పుడు ఏం చెయనండి ఇంగ బియ్యపు రవ్వ చేసినా ఉప్మా చేస్తా నయిటు
అవున మేం నైట్ ఉప్మా లైట్ ఫుడ్ తింట్రా అండి
అన్నం తిన్నామ అండి ఇయాల సోమవారం అని ఒక్క పొద్దుంటము నైట్ ఉమ్ పిల్ల ఆళ్ళు తింటరు నేనొక్కదాన్ని రవ్వ చేసుకుంట ఇగ బియ్యం ఎండ పోసుకొని రవ్వ చేసుకొని ఎల్లిపాయలు టమాటాలు క్యారెటేసి ఉప్మా చేసా
అవునండి శివుడికాండి ఒక పొద్దు
మామూల్గా ఉంట ఇంగా ఎల్లిగడ్డ అంటే ఇంగా పా కాసేపే పూజ చేసాక తిన్ అవును దాని అన్నం గా నైటు తినబుద్ధి గాదు ఎండాకాలమని చ్యం ఇంగో ఉదయమన్న ఉంటది అది ఇది రెండు బెట్టుకొని తింటాము
అవునండి మరి పండగస్తుంది కదండి శ్రీరామనవమికి ఎక్కడికెళ్తున్నారు గుడికి
ఇగా మాకు దగ్గర్లో శ్రీరాం కళ్యాణమైతది రోడ్డు మీద ఇంగ అక్కడికే బోతాం గంటగీ పదకొండింటప్పు పదింటికాంటే బో పెద్దగా జరుగుతది మూర్రోజులు ఉంటది మాకు జాతర కొట్
అవునా మూర్రోజులేం జేస్తరండి
అంటే ఓ రోజు ఇంగా కయాణ షాపులందరూ హించుకుంటరు గుడికాడ పెద్దదే గుడి మాది చాపొళ్ళందరూ చందలే ఏసుకుని కళ్యాణం జేపిస్తరు రోజు పీటల మీద గూర్చునేవాళ్ళు కూర్చుంటరు తెల్లారైనా కూర్చుంటరు హ మ్ మేమింగా తక్కువ ఇపుడు పోయిన్సారి కూర్చున్నామండి ఇప్పుడు ఇంగేమో ఇంకా అనుకోలే ఇంట్ల అయితే పూజేస్కాపోతాం మ్మ్ మూడో రోజు ఊరేగింపు ఉంటంది మాకు
అవునా మూర్ రోజులు వెళ్తారా
ఆ అదే పోతేనే తెల్లరే పోతరు లేద్ ఆ ఆ మూడ్ మూడో రోజు దీస్తరు ఆ మూ ఆ రొండ్రోజులు గ్యాప్ పూజలు బా ఆ బోయినాలుంటాయి టిఫిన్లు ఉంటయి ఉదయం షాపొల్లక్ అందరికీ టిఫిన్లు బెడ్తరు అడ కొట్లుగా అందరూ గుగ్గిల్లు, అయ్యేస్తరు పెసర్లు, పల్లీలని, గుగ్గి నే బెట్తే అయే నైటూ మూడు జరుగుతయ్ కుద్వార ప్యాకెట్ ట్లు రెడ్ ప్యాకెట్లు చూ
అవునా మాక్ మాకేమో ఐదో రోజు జరుగుతుంది అండి ఊరేగింపు
ఒక్కొక్కొల్లు ఒక్కో తీరుగా మేమైతే మా బజార్ల అయితే మూర్రోలే బెట్టుకుట్నారు మాక్
మాది ఒకటే రోజు ఉంటది ఐదో రోజేమో తిప్పుతరు
మాయన్ని గోల్డ్ షాపులుంటాయి మా బజారు ఇంగా అందరు ఇంగా అందరు అందుకుంటారు షాపొల్లంతా ముందుకుండి అందరికి ఆ వాటర్ ప్యాకెట్లు అన్నీస్తారు పోయినోళ్ళకి వాటర్ ప్యాకెట్, మజ్జిగ్ ప్యాకెట్లు ఆ ఇసుర్ కర్లిస్తారు కూచ్చుండానికి కుర్చీలేస్త్ స్తరు చాపలేస్తారు ఇంగా మనిష్టం కిన్నయన కూర్చో టైనా కళ్యాణం నాడైతే తిన్నాల జరిగినట్టే జరుగుతది
త్ ఇస్తర్ గదా
ఆ ఆ ఇస్తరు ఇస్తరు ఫుల్లు ఎండాని ఇస్తరు ఆ టైమ్ ఒక్కొక్కల్లు రెండ్రోండ్ దాగుతరు పిల్లలైతే అక్కడ మాయమంత ఇంకా కూర్చున్న వాళ్ళకి అందరికి ఇచ్చిపోతారండి ఆ పో పోయినోళ్లకి అందరికి వస్తాయి దారలో వస్తాయి అన్నీ అక్షంతలు వస్తాయి. అక్షంతలు తెచ్చి దేవుడి గు ట్లు పెట్టుకోవాలి మంచిది కళ్యాణం అక్షంత కొన్ని అయినా చాలు రెండు గింజలయినా ఆ ఇ ఇస్తరు ఇక్కడ మాకు తెలిసినొళ్లు అయ్యగార్లు మాకు ఉంటరు ఇస్తరు మాకు ఇంగ మా మా ఒక్క వు ఐనపోయి తెచ్చుకుంటడు బీరువాలొ పెడ్త పొట్టం కట్టి తెచ్చుకున్నా అండి. మన్న ఉగాదికే రెండు తెచ్చుకున్నా అయ్యే ఇచ్చొచ్చినా కుట్టలేదు వేపిస్త అన్నది. ఒకటి కట్టుకున్న ఒకటోది ఇచ్చొచ్చిన ఇక సాణ మాసాలా తెచ్చి ఇంకా ఒక్కొక్కటి మా ఐదు వందలు కాస్ ఉంటాయి ఇంకా మన ఇష్టం ఇంకా ఎండాక్క కలంగా కాటన్ చీరల్ని తెచ్చుకున్నం
ఉమ్ అవును ఇష్టం
ఆ అవును కాటన్ చీరలు నైటీలు అయ్యేస్తా ఈ ఎండాకాలం నైటో నైటీలు ఉదయం చీరలు
ఉమ్ ఇప్పుడు ఇక అందరు కాటన్ చీరలే కడతారండి. అవ్వైతనే ఎటైనా వెళ్ళడాని కీ వీలున్
అవునండి వామ్మో ఈ పచ్చీరలే మేము పక్కకు వేస్ ఎండాకాలం వామ్మో తట్టుకోలేము అయి కడి లేవు ఎడికన్నా పొయినాసా ఏ ఎక్కడెక్కని పోయినప్పుడే కట్టుకుంటం ఎండాకాలాన్నే కట్టుకుంటాం. అ మీ ఆ తీసుకొ పట్టు ఛీర ఆ నైట్ మళ్ళీ తొమ్మిదింటికి స్నానం చేసి నైటీల్ వేసుకుంటం. నైటీల్ తెచ్చుకుంటం. నాలుగు మూడు తెచ్చుకుంట ఎండాకాలం ఇంగో ఉదయం ఇంగ ఇన్ ఇంట్లో ఉంటే ఇంకా యాడికన్నా పోతేనె సారీలు ఇంట్లో ఉంటే నైటీలే
ఉమ్ అదే బెస్ట్ లేండి. ఎండ
అవును నైటి అయితే హాయిగుంటది ఇంక ఏ అం గుడి యప్పి సా చి చీర కట్టుకొని పోతం కాటన్
ఊమ్
ఐగంజి పెట్టుకోని ఆరేసుకుంట ఐరన్ చేసుకుంట పిల్లలై జేస్తా అందరియి చేస్తా ఐరన్ ఇంట్లోనే చేస్తా ఊమ్ నాకస్తారి పో
ఆ ఇంట్లోనే బెస్ట్ అం వాళ్ళకిస్తె వాళ్ళు ఎట్ల చేస్తరు తెల్వదు
ఉమ్ గా పాంట్ సెట్లు చీరలు ఐరన్ చేసుకుంటా నేనే చేసుకుంట బయట ఎవ్వరికి ఇయ్యను. పట్ చీరలు ఎప్పుడన్నా బయట వాసుపులు వాడికిస్తా వాళ్ళే వ వారానికి ఫోన్ చేసి చెప్తరు అయింద అని చెప్తరు పంపిస్తరు ఉమ్ ఉమ్. ఇంకా చెప్పాలండి ఇంకేంచేస్తుంర్రు. ఏం ఉందండి ఆహ్.
కిస్తం.
లేవస్తే ఇస్తా అప్పుడప్పుడు మ్ మ్ అప్పుడప్పుడు ఇచ్చోస్తా
అవునండి ఎటెల్తారండి మరీ ఎక్కువ
చెప్పారండి ఆ మీదే
ఈ రోజు మా కాలేజ్ లో మా కళాశాలో ప్రోగ
అవునా డ్రెస్ ఆ చీరా అండి డ్రెస్ తీసుకు. డ్రా లంగాఓనిలా.
డ్రెస్సే అండి ఇప్పుడు డ్రెస్సెస్ కొంటాం. ఆహ్ మరి. చీర అండి ఇప్పుడు డ్రెస్సెనండీ ఇప్పుడిక ప్యాంట్ షర్ట్ వేసుకొని పోతున్నాండి.
రేపు.
నైత్ డే ఇగ ఫుల్ డాన్సులు ఎత్తారు చేసేవాళ్ళు. ఆహ్. రేపు చీర కట్టుకొని ఇంగా ఫోటోలు దిగి మళ్ళీ సాయంత్రం మళ్ళీ ఒక డ్రెస్. లేదు అండి తిని పోయేవాళ్ళు పోతారు కానీ ఇప్పుడు స్టార్ట్ ఐన అంటే ఆహ లేదు. ఉమ్ మేస్లోనే ఉంటాయండి.
మెస్ లోనే.
ఇక్కడే ఉంటాయి ఉమ్ ఇగ తొందరమ్మన్నారు ఈరోజు వరుకే. స్టార్ట్ అంటే అందరు ఎళ్తరు నేను కూడా వెళ్ళాలిగ.
ఏంకోనుకున్నవ్ డ్రెస్. డ్రెస్ ఏంకోనుకున్నారండి.
ఆహ్ ఏ ఏంటండి.
సే ఏం కొనుకుంరు టాప్స్ కొన్నారా పెద్ద డ్రెస్సులు తీసారా.
ఉ వన్ పీస్ కొనుకున్నా. అండి.
వన్ పీస్ల ఆహా. రేపు చీరనా ఆహ్ రేప్. ఆహా రెప్ ఆహ్ ఆహ్.
మగార్చి.
ఆహ్ ఇంకా. చెప్పాలండి ఏం లేదండి. మీకేం లేదండి ఆహ్ ఆహ్. ఇంకాండి ఏముందండి ఏం లేదండి. చెప్పాలి మీరు ఆహ్. హలో ఆహ్ ఉమ్ ఇంకా. ఆహ్ ఏముందండి ఏం లేదు. ఇప్పుడే పని అయిపోయింది మా ఆయన ఓచ్చిండు చాయ్ పెట్టాలండి. ఆహ్ అవునా చీర ధోర్కట్. కొంగోసై బాగుంటది పాయింట్ సెట్టు కన్నా చీర.